హలో
ఆ సార్
అమ్మా ఈరోజు అమ్మా వినపడుతుందిందానే మా
ఆ వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది
ఇది ఒక పల్లెటూరు గురించి మాట్లాడదాము పల్లెటూరు వాతావరణం గురించి
సరే సార్
పల్లెటూరు ఎట్లా ఉంటుంద అమ్మా పల్లెటూరు స్వభావం
బాగుంటది సార్ అవును సార్ చెప్తాను ఆ మేమయితే ఉండేది సిటీలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుంది అక్కడ పల్లెటూరులో చెట్టు అక్కడ పోలాలు పంట పో లాల్ లు మంచిగా కూడా బాగ అందరు కలిసి ఇక్కడ అందరు వస్తారు మాట్లాడతారు అక్కడ మంచిగా అన్ని
ఓకే
కృణ కృష్ణ అన్నీ దొరకుతాయి సార్
అవునమ్మా పళ్ళంటే ఏం లే మామూలుగా తక్కువ జనాభా ఉంటుంది ఒ వంద కుటుంబాలు మావి కుటుంబాలు నూట యాభై మూడు వందల అట్లు ఉంటాయి అంతే కదా చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయి తక్కువ జనాభా ఉంటుంది కల్మ లేని మనుషులు ఉంటారు చక్కగా వర్షాలతో మాట అట్లాడుకుంటారు వరసలు ఐ మీన్ అమ్మ నాన్న బాబాయ్ చిన్నమ్మ, మామయ్య, అన్నయ్య అనే అట్లా మంచి ప్రేమ పూర్వకమైన సంబంధం లు ఉంటయి
అవును సార్ ఎవరినైనా వరుస పెట్టి పిలుపిస్తారు అలాగే ఆరోగ్యమైన ఆ ఆహారం దొరుకుతుంది తది రసనాలు లేక కుంటా
అ
సర రాల ఇంకా ఈ ఆ మనం అదే మార్కెట్ లో తీసుకుంటే అంత ఖరాబైన ఫుడ్ అవన్నీ ఇస్తారు కానీ మార్కెట్ లో పల్లెటూరులో మనంకిష్టం ఉన్నై సంప పెం మనమే చెట్లు పెట్టుకోవ చ్చు మనమే అన్ని ఏదంటే అది పెట్టుకోవచ్చు చెట్లు ప్లేస్ కూడా బాగుంటది వర్షాకాలంలో ఇంకా మంచి అనిపిస్తది
అవును అంటే పల్లెలో సొంతంగా వాళ్ళ కావాల్సిన న ధాన్యాలు పండించడం కూరగాయలు పండించడం కల్మషం లేని మనుషులు ఉన్నట్టే ఈ కలుషిత్ లతం లేని పంటలు కూడా పండి టరు వాళ్ళు ఎక్కువగా అమ్ముకోవడాలు కొనడాలు అక్కడ జరగవు మర్యాదకు ఇస్తుంటారు తినండి అని ఒకరికొకరు ఇచ్చుకుంటారు అట్లా చక్కటి సంబంధాలు ఉంటాయి పళ్లెలో అమ్మ అయితే పల్లె అన్నప్పుడు పట్టణానికి పల్లెకి తేడా ఎందంటే ఇక్కడ పెద్ద జనాభా ఉంటది ఇక్కడ అన్నిస్ సౌకర్యాలు ఉంటాయి కదా కానీ అక్కడ ఉండవు
అవును సౌకర్యాలు లేకపోయినా కూడా ఆ అవును
సబ్ మరి అట్లా ఆ అట్లాంటి పల్లెల్లో ఏముంటాయి ఒక చిన్న బడి ఉంటది
చిన్న ఆస్పృతి ఉంటది
డాక్టర్లు వాస్
అవును ఆ
ఆరి చిన్న చిన్న రోగాలు వస్తే క్యూర్ చేసేది ఆర్మ
అవును అవును సార్
వాళ్ళకి పెద్ద రోగాలు అంటే నయం కాని రోగాలు గాని, లేదా కొంచెం భయం అనిపించే ఆ అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, మాత్రం వాళ్ళు పట్నలకి వస్తుంటారు.
అవును
సో ప పల్లె లో అం అంత తక్కువ జనాభా ఆ ఉన్నప్పటికీ, ఆ అంతకు ముందు ఉన్న కాలం లాగా కాకుండా ఇప్పుడు కొంచెం ఆ పట్టణపు వాసులు అలవాట్లు చేసుకుంటున్నారు. అంతే మంచ్ మంచి రోడ్లు వేయించుకుంటున్నారు వాళ్ళు కూడా పట్టణంలో లాగా టీవీలు పెట్టుకొని చూడం మానేసి అందరు మొబైల్ కొని వాడుతున్నారు ఇప్పుడు
అవును సార్, కానీ పాతకాలంలో ఇట్లా మట్టి మీద నడిస్తేనే మన పాదాలకి మన శరీరానికి ఆరోగ్యంగా ఉంటది సార్.
అవునా మాది పల్లెలో ఇప్పటికి కూడా కొన్ కొంతమంది పెద్ద మనుషులు పాదరక్షణ లేకుండానే నడుస్తు స్తారన్న వాళ్ళందుకే యాక్టివ్ గా ఉంటారు.
ఆ
పట్నంలో అయితే మున్సిపల్ చైర్మన్ అట్లా ఉంటారు కదా ప మరి గ్రామంలో ఎవరు ఉంటారు మీకు ఐడియా ఉందా
ఆ గ్రామ పంచాయతీ ఉంటుంది సార్ దాంట్లో
అవ్ గ్రామ పంచాయతీ దానికి ఒక పెద్ద మనిషి ఒకరు గ్రామ సర్పంచ్ ఉంటారు అవు
మా ఎంపీ ఎంపీటిసి ఉంటాడు
ఆ ఎం టిషి అంటే మండలంలో ఉంటారు అవును ఆ రెండు రెండు మూడు గ్రామ పంచాయతీ జయిగా కలిపి ఒక ఎంపీటీసి
ఆ అవును ఉమ్
సర్పంచ్ ఆధ్వర్యంలో పల్లెటూరులో ఏం జరుగుతుంది మరి సభలు జరుగుతాయి కదా మహా గ్రామ సభలు జరుగుతాయి కదా ఆ గ్రామ సభల్లో ఆ చేయవలసిన పనుల గురించి ఆ వచ్చిన బడ్జెట్ గురించి మాట్లాడుతుం వచ్చిన బడ్జెట్ దేని దేనికి ఇ వాడారు ఇంకా ఏం మిగిలింది అనేది చర్చించుకుంటారు అనుకుంటా సభలో మీది పల్లెనా పట్టణమా
పట్టణ మిస
పట్టణమే పట్టణ జనాభా ఎం ఆ ఎందు దాదాపు ఎంత దాటితే పట్టణం అంటారు జనాభా ఎక్కువ ఉంటుంది దాదాపు యాభై యాభై నుంచి లక్ష దాకా ఉంటుంది
అవును అవును తక్కువ ఉండదు పల్లెటూర్లో జనాభా తక్కువ ఉన్నా కూడా అక్కడ అన్ని కొ ఉండవలసిన సౌకర్యాలు ఉంటాయి మనుషులు కల్మషం లేకుండా మాట్లాడతారు మనకి కావాల్సిన మంచి తినడానికి
ఎక్కడ ఎక్కడ పల్లెటూర్లల్లో
ల్లెటూర్లో ఆ ఉం ఇంకా పచ్చని చెట్లు ఉంటాయా చెట్లల్లో ఇంకా ఉం ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరూ బయట మంచుటు పెద్దవాళ్ళయితే మంచి ఆ అట్లనే చేస్ సరి ఇప్పుడు ఇప్పుడేమంతా అందరు టీవీలు వచ్చి మొబైల్స్ వచ్చి కూలర్లు వచ్చి కూలర్లని ఏసీలు అన్ని పెట్టుకుంటున్నారు గాని అప్పుడై తే మంచిగా బయటనే పడుకుంటుండ చెట్ల గాలికి తొమ్మిది అయినా కూడా పడుకుంటారు పల్లెట్ టూర్లో
నాకు తెలిసి పట్నానికంటే పల్లెటూరే రాజీవ్
అవును ఆ ఇట్లా ఏదైనా చిన్న సమయం వచ్చిన ఏమైనా చిన్న సమస్య వచ్చినా కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరూ
ఆవును స్పందిస్తారు అయ్యో అని బాధపడుతుంటారు సాయం చేశారు ఒకరికొకరు సాయం చేసుకుంటారు కమర్షియల్ టైప్ లో వాళ్ళు వ్యవహరించారు సేవాభావంతోనే ఒకరికొకరు సాయం చేసుకొని కష్టాలను
పంచ అన్ ఆ అందరితో కష్ట సు కలన్నీ పంచుకుంటారు ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయిన గూడా అందరు వస్తారు మంచిగా అన్నిట్లో పాల్గొంటారు ఇది మ మన ఇల్లే అని అనుకొని అన్ని వాళ్ళ మీద వేసుకొని చేసుకుంటారు అన్ని పనులు
ఆ
పల్లె టూర్ లో అయితే
అలాంటి వాతావరణము మనకు పల్లె టూర్లలోనే కనబ కనబడతాయ్ పట్టణంలో మొత్తము అ నా ఎక్కడ పక్కపక్క ఉన్నోళ్లు పేర్లే తెలియదు ఫలానోళ్లు ఇల్లు ఏదని మనం అడిగారనుకోండి తెలియదని చెప్తారు
అవును
అక్కడ అయి తే మనకు వెంట వచ్చి ఫలానోళ్లు ఇల్లు అని దగ్గర వచ్చి చూపించి మరీ వెళ్తారు ప పల్లెటూర్లలో దీన్నిబట్టి పల్లెల్లో ఉన్నంత ప్రేమ పట్టణాల్లో దొరకదు సౌకర్యాల విషయానికి వస్తే పట్టణాల్లో సౌకర్యాలు ఉంటాయి ప్రతిదీ డబ్బు పెట్టాల్సి వస్తది
అవును ప్రతి చిన్నదానికి డబ్బు పెట్టాల్సి వస్తది ఎక్కడిక ఎళ్ళిన మార్కెట్ క అదే పల్లె టూర్లో అయితే ఒక అంగడి ఉంటది ఒక రోజు గణేషి అంగడి ఉంటది మంచి అక్కడికెళ్ళి తీసుకొచ్చుక ఆ అంగడికి వెళ్ళి అన్ని కూరగాయలు వారానికి సరిపడా లేదంటే మూడు రోజులకు సరిపడా తీసుకొచ్చుకుంటారు
ఆ
హ్మ్
మీకు తెలిసిన పెద్ద పల్లెటూరు చెప్పండి పెద్ద పల్లెటూరు అమ్మమ్మూల ఊరు కాకుండా ఊరు పేరు చెప్పన అవసరం లేదు అది ఏ ఊరి దగ్గర్ రున్నది అట్ల చెప్పండి చూద్దాం
పెద్ద పల్లెటూరు అంటే ఏం తెలిదు కాని కాళేశ్వరం ఆ అవును కాళేశ్వరం కి అవును కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ఉంట టది బాగుంటాయి సార్ అ అక్కడ అనన్నీ గంగా ఉంటది గంగా నది గంగా నది మూడు తీరాలు ఉంటాయి గంగా యమునా ఆ త్రివేణి సంగం ఆ అవును సార్
చాలా బాగుంటుంది అది ఆకాశం లానే ఉంటుంది పైకి చూస్తే కిందికి చూసిన ఆ ఉన్నట్టే అనిపిస్తుంది పైన కింద ఒకే తీరు ఉంటుంది అది ఇది కూడా మంచి టూరిస్ట్ స్ పాట్ లాగా పేరుపొందింది కదా
ఆ అవును కాళేశ్వరం ప్రాజెక్ట్ అ చూడడానికి వస్తారు ఇంకా పుణ్యక్షేత్రాలకి కూడా వెళ్తారు అందరూ
అవును
జా మహాశివరాత్రి కూడా చాలా పెద్ద జాతర అయితది ఆ అవును
ఆ
హ్మ్మ్
అదే మీ ఊరటేనా ఆ వైపే నా నా
హ్
ఇప్పుడు ఎడారి కాలం కదా మరి ఈ ఇప్పుడు ఏమైన్నా పంటలు పండిస్తారా ఆ ఊర్లో
ఆ మిర్చి మిరపకాయలు పండిస్తారు లేదంటే పత్తి పండిస్తారు చేన్లల్లో అలాగే వడ్లు వడ్లు పండిస్తారు ఇ కుదిరితే వాళ్ళే తీసుకుంటరు ఆ
మా ఊర్లో నీటి సౌకర్యం ఉన్న వాళ్ళేమో ఇప్పుడు ఎండాకాలం కదా ఆ మాక్కాక మక్క తోట పెడతారు తర్వాత ఈ కర్బూజ అంటే తెలుసు కదా పుచ్చ పంలది ఆ పంట వేస్తారు లేని వాళ్ళు ఇ ఊరికే వదిలేస్తారు చేను ఇంగ మొత్తం పొడి బారిపోతుంది ఎండాకాలం వద నీ టు నీరు దొరకదు పశువులు మామూలు దర్జాగా తిరుగుతుంటయి
ఆ
ఇక పల్లె వాతావరణం ఏందంటే నీళ్ళ సౌకర్యం ఉన్నళ్ళు మాత్రమే పంటలు పండిస్తూ మిగిలినంతా మామూలుగా ఎండకాలం పనులు చేస్తుంటారు తునికాపీ ఇద్దాం అని అంటే గారు విన్నారుా తునిగాకు వేరడం అంటే తెలుసా బీడీలు చుట్టడానికి ఆకు సేకరిస్తారు పల్లిలోని జనులు ఆ పనిలో బిజి ఉంటారు ఇప్పుడు ఎండాకాలం.
ఆ ఆకులు తీసుకొచ్చి అవి ఎండబెటి. బీడిలు చుడతారు ఒక కాట్టలా చేస్తారూ దన్ని
సరే అమ్మా పల్లె గురించి నాకు బాగా మంచి విషయాలు నేర్పారు నాకు చెప్పారు. అవునమ్మా అవును పల్లెటూరు గురించి చాలా విషయాలు నాకు తెలిసాయమ్మా మీవా లా థ్యాంక్ యూ వెరి మచ్.
ఆ ఓకే సార్ థ్యాంక్ యూ